హలో
హు బావున్నావా
ఆ బావున్నానండి మీరు బాన్నారా
ఉ బాగున్నా ఏం చేస్తున్నావు
ఏం లేదండి, మా ఇంట్లో ఒక చిన్న పిల్ల ఉంది. ఆ పిల్లకి డ్రెస్సు కుడు.
ఆ హ డ్రెస్సులు కూడా కుడతారా మీరు
ఉ అదే చిన్నపిల్లలకు ఊరికే జస్ట్ అట్లా
ఆ అవునా ఏ ఏది మీ పాప ఎవరో పాపది బర్త్డే ఉంది, అన్నావు కదా అయిపోయిందా?
ఆ అది అయిపోయిందండి ఎప్పుడు
బాగా జరిగింద
అదా ఏం లేదు మామూలుగానే ఇంకా మా ఇంట్లో ఒక చిన్నపిల్ల ఉండ ఇంగా పిల్లకి డ్రెస్ కుడదామనేసి అందికే ఫోన్ చూల్లేదు అన్మాట ఇప్పన్నుంచి
అవునా
ఇంకేం లే కనీసం ఏదో ఒకటి వర్క్ చేస్తూన్నావ్
ఏదో అట్లా
ఆ
ఉ
మీకు కుట్టుకున్నారా ఎప్పుడన్నా
ఆ నాకా
ఊ
ఆ కుట్టుకున్న అప్పుడు స్టార్టింగ్ లో కుట్టుకున్నానన్నమాట బాగా
ఉ బాగా కుడతార మీరు
ఆ అంత ఏం లేదు ఊరికే ఏదో అట్లా
ఉ పెట్టేసేయండి ఇంకా అది షాప్ షాప్పెట్టేసేయండి ఇంకా
షాప్పా పెట్టేసేలా, అదే ఇంకా ఏది చదువు అబ్బకోకుండా అదే పెట్టల్ల కదా!
అంతే లే కనీసం అదైనా ఉంటుంది అదే మేలు
హు అది నిజమే కాకపోతే చిన్నప్పుడు నుంచి చదవం కదా అది వేస్ట్ అయిపోతుంది
ఉ అవును అంతేలె
ఉ అదొక్కటి బాధేస్తుంది అంటే ఇప్పుడు పేరెంట్స్ ఇంకా అయిపోతాంది, కదా సదువు జాబ్ వస్తుంది అనుకుంటాంటారు ఇప్పుడు! అది చూస్తే గిన ఏదో లాగా అనిపిస్సాంది, నాకైతే
సేమ్ నాకూ
ఊమ్ ఏందో అసలు ఒక పక్క వాళ్లు ఫోర్స్ ఏమి చెయ్యరు
అవును కదా?
ఊమ్ ఏందో లేండి అసలు
ఇంత చదివి ఇంకా జాబ్ రాకపోతే అంతే ఇంకా ఏదో ఒకటి చూసుకోవల్ల మనమే
ఆ మీరు చెప్పారు చూడండి ఇంటర్న్షిప్ కి
ఆ
అక్కడ ఎంత అది?
ఏది?
అది ఇంటర్న్షిప్ కి చెప్పారు కదా మామూలుగా వెళ్ళిన వాళ్ళని కూడా అదే నైట్ షిఫ్ట్ లో పడుతుంది
అద్దా
ఉమ్
బాంగ్ళూర్ లో అది హెవీ వర్క్ లే అసలు వర్క్ ప్రైజర్ ఎక్కువ ఉంటుంది
వర్క్ ప్రెజర్ ఎక్కువ ఉంటుందా?
ఊమ్
అవునా ఏమన్నా శాల్రీ పెంచుతారా వాళ్ళు ఏమన్నా?
మేమున్నప్పుడు అయితే ఫిఫ్టీన్ థౌజండ్ ఉనింది
అవునా?
ఉమ్ ఉమ్ ఇప్పుడు సిక్స్టీన్ కే చేశారన్నారు ఏమో మరి అది నిజమో కాదో తెలీదు
అంటే మ్ అంతేనా ఇంకా పెరిగే కొద్ది ఏం లేదా ఎక్స్ట్రా
అంటే వాళ్ళు ఏం తెల్సా ఒకే దగ్గర కూర్చోపెడతారు చాలా ఒక అక్కడ ఏ చెయ్యాలి అసలు పొజిషన్ కూడా మార్చరు
అవునా ఏం చేస్తామండి కూర్చొని
అదే ఐఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ కదా అది చాలా స్టేజెస్ ఉంటాయ్ దాంట్లో ఉమ్ ఒక్కొక్క లైన్ లో మళ్ళీ సబ్ అవును చాలా ఉంటాయ్ నువ్వు ఒక్ ఒక వన్ అవర్ లో ఇంత క ఎగా కంప్లీట్ చెయ్యాలి కంప్లీట్ చెయ్యలేదనుకో తిడతారు వచ్చి
అవునా?
ఉమ్ వన్ అవర్ లో ఇంత అని ఉంటే ప్లాన్ అంటే వాళ్ళకి ప్లాన్ ఉంటుంది డే కి ఇంత పోవాలి అని అప్పుడు ఖచ్చితంగా పోవాలి డేకి
అవునా ఆ ఎప్పుడు మళ్ళీ ఇం కా హయ్యర్ పొజిషన్ అట్ల చేస్తారు వాళ్ళు
ఏమో అట్లా నాకైతే అనిపీలేదు ఏమంటే అది సపరేట్ గా పోవాలి ఇంకా జో ఇంటర్వ్యూస్ అట్లా కనుక్కొని
ఔ ఓక్కే అవున్లే
ఉమ్ అవి అయితే జస్ట్ కూల్ పనిలాగా ఉంటుంది అంతే
అవునా
ఉమ్ మనయి కూడా అన్ని ప్లేస్మెంట్స్ లాస్ట్ టైమ్ అన్ని మ్యానుఫ్యాక్చరింగ్వే వచ్చినాయంట కదా
ఆఆ
ఆ‌ ఇప్పుడు కూడా అవే వస్తాయేమో మ్యానుఫ్యాక్చరింగ్‌వి అంత ఏం ఉండదు అన్నారు మన సీనియర్స్ ఆ మన పీజీలో ఒక సీనియర్ అక్క ఉంటే అప్పుడు అడిగింటిమి
ఓ అవున్లే
ఉమ్మ్ ఆ అక్క చె
అట్లొస్ అట్లొస్తే ఇబ్బంది కదా
అవును చాలా ఇబ్బంది
ఉమ్మ్ ఇంగా ఏది జాబ్ లేనప్పుడు ఇంకా ఏదో ఒకటి అని కదా
ఉమ్మ్ ఉమ్మ్ అవును
అప్పుడు పోవాల అనేసి
ఉమ్మ్
అంతే ఇప్పుడు ఇంకేది రాకొకుంటే ఏదో ఒకటి చూసుకోవాల కదం అది
అంతే ఇంకా ఉమ్మ్ ఏదో ఓని చూసుకోవాల
ఉమ్మ్ ఇంట్లో ఉంటే గినా ఆ ఇంకా జాబ్ రాలేదా అని అడుగు తానే ఉంటారు
ఉమ్మ్ చుట్టుపక్కల వాళ్ళంతా
కదా
అవును ఉమ్మ్
వాళ్లకి అంటే ఇంకా మామూలు చదువు అయిపోతుంది కదా ఇంకా జాబ్ రాలేదా అనేసి అడుగుతానే ఉంటారు
ఉమ్మ్ అడుగుతానే ఉంటారు వాళ్ళకేమి ఉమ్మ్
ఒకవేళ ఇంగ ఏది ప్లేస్ కాకోకుంటే అది చెప్న మీరు చెప్పారు చూడు మ్యానుఫ్యాక్చరింగ్
అవును ఉమ్మ్
అది చూసుకున్నా మేలే కదా
ఉమ్మ్ పర్లేదు ఏమంటే మనకి టైం ఉం దొరకదు సరిగ్గా
అవునా
అది కాక త్రీ షిఫ్ట్స్ చేయాలా అలసిపోతాం ఎక్కడికైనా వెళ్ళాలి అన్నా అసలు వీలుపడదు
ఎన్ని అవర్సా అది
ఎయిట్ అవర్సు
ఎయిట్ అవర్సా ఓ ఎయిట్ అవర్స్ వర్క్ చేయ్యాలి నిలబడుకోల్నా
ఆ కొన్ని కొన్ని ఉంటాయి నిలబడుకునేవి కొన్ని కొన్ని కూర్చొని చేసేవి ఉంటాయి వర్క్‌ని బట్టి ఉంటుంది
వర్క్ను బట్టి ఉంటుందా అంటే అదే కాకుండా ఇంకా ఏదో ఒకటి పార్ట్ టైం జాబ్ చేస్తే మేలు కదా
అవును కానీ ఇప్పుడు అక్కడికి వెళ్ళిపోయినామనుకొ వేరే వర్క్ చేసేకి కాదు అసలు చదువుకొనే కి కూడా కాదు అందుకే చూసుకుంటే ఇప్పుడే మంచిది చూసుకోవాల
అట్లంటావా అలసిపోతామేమో కదా
కొద్దిగ లేట్ అయినా కూడా మంచిగా సెటిల్ అవ్వాలి
ఓ
ఆ
ఇంక ఏది తోచక ఇంక ఇంట్లో ప్రెజర్ వల్ల కొంతమంది అక్కడ చేరేస్తారేమో కదా
ఆ ఉండొచ్చు అట్లా కొంతమంది అట్లా వెళ్ళిపోతారు
ఉ భయమేస్తా అండి
నాకు కూడా అదే అనిపిస్తాంది ఊరికే అన్ని రోజులు బాగా ఎంజాయ్ చేసుకుంటా టైం వేస్ట్ చేసుకుంటా ఉన్నాము ఇప్పుడు తెలుస్తుంది స్తుంది బాద
అవును మెయిన్ మంచిగా లక్కు కూడా ఉండాల కదా ఆ ముందు నుంచి ఇంకా బాగా చదివిన కూడా ఉండాల
ఉ అవును
ఇంకా కొంతమంది ఏమనిపిస్తుందంటే కొంతమంది ఇంకా బాగా కష్టపడింటారా
ఆ అవును
వాళ్ళకి రాకోకుంటే ఆ కష్టపడిన వాళ్ళకి వస్తుంది పడుకో న్న వాళ్ళని వస్తుంది అదే ఫీలింగ్ వచ్చేస్తుంది కదా
ఆ వాళ్ళకె అట్లా ఫీల్ అవ అట్లా ఫీలింగ్ వస్తాది మనకి ఇట్లా ఫీలింగ్ వస్తాది వాళ్ళేమో కష్టపడింటారు వాళ్ళకేం వస్తాది అనేసి మనం అనుకుంటాము
అన్న చదివిన వాళ్ళే బెస్ట్ అనిపిస్తుంది
కదా ఉ
హమ్ మా తలరాత లో ఏదుంటే అది
ఉ ఎట్ల అయిపోతాందో అయిపోతాంది రోజులు
ఆ అంతే ఇప్పుడు కూడా చూడండి మనం దగ్గరకి వస్తున్న కూడా అసలు
ప్రసాదు
హమ్మ్
హ ఏం జరుగుతుందో చెప్పాలి అండి కుడుతున్నారా అది డ్రెస్
ఆ కుడుతున్నాను అదే ఇప్పుడు గుడికి పోవాల అనేసి
అవునా ఏ గుడికి
కొటిపి అనేసి దేవస్థానం అక్కడికి పోదామని
ఫ్యామిలీ తోనా
ఆ డాడీ నేను మమ్మీ మొన్న పోయేసి వచ్చారు ఇంకందుకు నువ్వే వెళ్ళు అంటే ఇగ ఇంక అందుకు డాడిని నేను పోతాన్నాను అన్న
హ అంతేలే బాగ మెక్కు
ఉ
బాగా మొక్కు
ఆ కొంత
ఇంకేంటి మరి ఇంట్లో అందరు బాగున్నార
ఆ బాగున్నారు
హా
మీ ఇంట్లో బగున్నారా
ఉ అందరు బాగున్నారు
ఉ మీ స్నేహితురాలు చదువుతా ఉందా
ఏ ఏ స్నేహితురాలు చాలా మంది ఉన్నారు
ఇల్లి స్నేహితురాలు
ఆ పాపనా ఆ పా యాడున్న సదువుతాదిలే ఆ ఆ పాప ఏం చదవల ఇంటి దగ్గరే ఉందా ఇంటి దగ్గర ఉందా అనేసి ఏం చదవలేదు అంట
అవునా ఇంట్లో ఉంటే అనుకుంటాం గాని అస్సలు ఏందొ లే అండి
అది కూడ నిజమే కాలేజ్ కి పోవాలి చదవాలి అట్ల ఉంటాయి మనకి
ఆ ఫోర్ ఇప్పుడు ఫోర్ అ
అప్పు కూడా అట్లే అనింది నేను కాలేజీకి రావాలి అప్పుడే చదవాలి ఇంకా అంతే అని చెప్ ఇట్లా అంది ఉమ్ అవును
ఉమ్
ఉమ్ సరేలే అయితే మళ్ళి చేస్తా ఉండు మాట్లాడదాం ఉమ్